ఉమ్.
హలో నమస్కారం అండి.
నమస్తే అండి.
బాగున్నామండి, బాగున్నారా మీరు. ఏం చేసున్నారు.
హేం లేదండి, అవి వాటర్ మొత్తం ఇట్లా. జామైనది. ఏట్లా ఏం చేయాలి. అమ్మ.
ఇంటి ముందు కల్వలోనా. అయ్యో అలా ఉంటే రోగాలు వస్తాయి కదండీ. దోమలు, గుడ్లు పెడతాయి.
అవునండి, అదే నా బాధ. ఎందుకయ్యే అంటే, ఏం చెప్తామండి. మనం రోజు అందరి వాటర్, దాంట్లో నుంచి డ్రైనేజ్ వాటర్, దాంట్లోనే పోతాయి. మా ఇంటి ముందే ఆగుతాయి, సో అలా.
ఈ పైప్ లైన్స్ ఉన్, ఉంటాయి కదండి.
హా ఇంకా సెట్ చేయ్యలేదండి ఇక్కడ. మీ దగ్గర ఉంటాయా అండి అట్లా.
అవునండి ఎవరి ఇండ్లకు వాళ్ళకి డిఫరెంట్ పైప్ ప్లైన్స్ ఉంటయ్ అవన్నీ కల్పి పెద్ద కాలువలో కలుస్తాయండి
అవునా
చెప్పదలుచుకున్నానుంటే అంటే అట్లా వాటర్ ఆగినప్పుడు దోమలు వచ్చి గుడ్లు పెట్టి మనకు ఎక్కువ ఇదయితుంది కదండి అందుకేనే వాటర్ తాగే వారు ఎక్ ఎక్కువ ఇల్లు మన ఇంట్లో కుండలు అట్లా నీళ్ళు నిల్వ చేస్ న్నప్పుడు దానికి మూత పెట్టండి
అవును హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ఇప్పుడు మనకు ఆ కొబ్బరి బోండాలు కాని డ్రమ్స్ ఇట్లా టైర్స్ ఆ కూలర్ ఇవి ఇట్లా డబ్బాషేపు ఉంటాయి గదా రీలాగా సంథింగ్ ఆ అవి ఇంకా డబ్బాలు తట్టలు బుట్టలు ఆ అవన్నీ స్టో ప్లేస్ లో ఉంటే గుడ్లు పెడతాయండి అట్లనే విలేజ్ లో అయితే చాలా ఉంటాయి అట్లా పాపం వాల్ పట్టించుకోరు ఏం వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతరు నేను ఎన్నోసార్లు చెప్పాను కానిని వినిపించుకోవడం లేదు
ఇప్పుడు వాటిలో మనం వాటర్ స్టోర్ జేయకపోయినా గూడా ఆ వర్షం నీళ్ళు పడి అట్లా అగుతాయి కదండి
అవునండి
దోమలు బాగొస్తాయి దోమలు తగ్గించుకోవడానికి ఏమైన్నా యూజ్ జే ఇస్తారా మీరు
ఆ దోమ తెెరలు ఆల్అఔట్స్ కానీ అవి కెమికల్ స్మెల్ పడదు కానీ తప్పదు ఇగ ఏంజేస్తాం ఫుల్ వచ్చేసరికి మనము బంతి మొక్కలు ఉంటాయి గదా బంతి మ్యారీగోల్డ్ అవి అట్లు పెంచితే రావంటారు మరి దోమలు
బంతి మొక్కలు పెడితే దోమల్ రావా మరి ఆ మొక్కల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేం కదన్ ఉమ్
ఇంట్లో కాదు ఏమన్న ఇంటి ఆవరణలో ప్లేట్లు ఇట్లా బయట వరండా ఉంటది గదా అక్కడ పెంచుకుంటే మళ్ళ అవి దోమలు వాసస్
అంటే దోమలకి ఆ స్మెల్ ఇష్టం లేదా
ఆ అవును సర్లే
ఆహా మరి బయట పెంచుకుంటే ఇంటి లోపల్కి రావా
ఉమ్ బయట నుంచే మన లోపలి నుంచే బయట నుంచే గదా మన ఇంటి లోపలికొస్తాయి మీము అవి జాలీ ఉంటాయి గదా నెట్ నెట్ డోర్స్ ఉంటాయి గదా నెట్ అవి పెట్టించుకోవాలే
అవున అవునవును అది కూడా కరక్టే
ఇప్పుడు మాకుక్కడ సిటీ లో అయితే మా డోర్స్ కూడా ఇట్లా నెట్ డోర్స్ యే ఉంటాయి టాయ్ అవి విండోస్ కు ఉంటావు డోర్స్ ఉంటాయి సో ఆ మళ్ళ డోర్ ఓపె లున్నా గూడా నో ప్రాబ్లం అంటే అది ఉంటాయ్ కదా నెట్ ఉంటది గదా
అవును
అలా ఉంటాయి అన్నమాట
మేము ఈ బం తెలీదు నాకు తెలియదు రెమెడీ బంతి చెట్లు నాటాలి అని కానీ మేము అగర్బత్తులు యూజ్ చేస్తాం ఆ అగర్బత్
అగరబత్తి మనము దేవుడిని యూజ్ చేస్తాం కదండి పాపం చంపడానికి యూజ్ చేస్తే ఎలాగండి దేవుడు క్షమిస్తాడా వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ అమ్మడిపో వాళ్లను అట్ల రెడీ చేస్తారు కెమికల్స్ తోటి కానీ ఆది తప్పు పద్దతీ కదా అండి మీరు గూడా ఆలోచించండి ఒకసారి
ఈ ఆలోచించడానికి ఆలోచిస్తాను అంతేముంది కానీ దేవునికి మనం అట్లా పెడతాం దాన్ని ఈ విధంగా కూడా యూస్ చేసుకొని
చెయ్యొద్దు అని చెయ్యొద్దు దానివల్ల అం చెప్తున్నా
అవునా నాయిస్ వస్తుందండి చిన్నప్పు
ఓకే పక్కన వాళ్లండి
అవునా వాళ్ళని కొంచెం వెళ్ళమనండి
మ్
ఇంకా మేము అయితే అగర్బత్తులే ఎక్కువ యూస్ చేస్తాము
మేం ఆల్ అఔట్స్ లిక్విడ్స్
అప్పట్లో జెడ్ బ్లాక్ జెడ్
అవునండి అ బా స్మెల్ ఓస్ సే అండి కాయిల్ సెల్ కాయిల్స్ ఆ కోయిల్ కోయిల్ అంటారు కోయిల్
ఆహా
మ్
ఆ మే ఇంకా ఏంటంటే వేప ఆకు చేదుగా ఉంటది కదా దాన్ని కాలో పెట్టినా దోమలు రావని అంటారు
యా హండ్రెడ్ పర్సెంట్ ఏ అవునండి ఎన్నిపోయిన ఆకులు ఉంటాయి కదా నిప్పు రా చేసి ఎండిపోయినాయి
ఆ
ఇది ఆమె ఏస్తే పొగ ఏస్తే ఇల్లంతా చూపియాల అప్పుడు పోతే ఇంకా మ మున్సిపాలిటీ వాళ్ళ చెప్తే వాళ్ళు పోగలి లేదు ఒక హై ఒక లిక్విడ్ అనేది కెమికల్స్ వదులుతారు
అద్ అవునండి మా వాడ మొత్తము వచ్చి జుయ్ అని ఒక సౌండ్ అనేది వస్త్
జుయ్యని రాదండి ఉ అ డేంజర్ సౌండ వస్తది అమ్మా మా మొత్తం మా సిటీలో అయితే చాలా వేస్తారు అంటే మా ఓనర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు పొలిటికల్స్ లీడర్స్ అనమాట అంటే వాళ్ళ హే దాంలోనే ఉంటాయి సో వాళ్ళ వెక పేడు ఉంట టదే ఇంకా మాకు ఫుల్ దోమలు వచ్చేసరికి వాళ్ళు వీక్లీ వన్స్ పెడతారు అట్లా ఆ సౌ సౌండ్ వా స్మెల్ కి భరించలేమ అసలు మేమయితే
అవునండి స్మెల్ వెరైటి గొస్తది ఏదో
మ్
పచ్చకర్పురము వాడొచ్చా ఇందులో వేపాకులో
వాడొచ్చండి
అంటే వేపాకు చేదు స్మెల్ వస్తది కదా ఇది వాడితే ఏం కాదా అంటున్నా
ఏం కాదు ఆ ఏం కాదండి
పిస్తుందా అండి
హా ఓకేం మీకండి
నాకు ఓకే అండి నా వాయిస్ ఏం వినిపించట్లేదు ఏం నాయిస్ లేదు
ఓకే అండి మీక ఏమైనా పండ్ల చెట్లు ఉన్నాయా అండి
పండ్ల జామ చెట్టు ఉంది సీతాఫలం ఉంది అండ్ అరటి చెట్టు ఉంది స సపోటా ఉంది
మ్
ఇక వీటి మీద వాళడానికి దోమలు కాకుండా వేరే వేరే పురుగులు వస్తాయి అప్పుడప్పుడు తెగుళ్లు వస్తాయి ఇంకా దానీకి సంబంధించిన పిచ్చికారి అనేది మా నాన్నగారు తీసుకొస్తూ ఉంటారండి
ఓకే ఓకే
సో మేము అవి యూస్ చేస్తాము ఎక్కువ తెగుళ్ళు పురుగులయం బాలవు అవునండి అ కాని పూత చాలా వ వచ్చి దాని సంబరపడేలోగ ఈ దురుగాలులు ఆ కాలవర్షాలు వచ్చి మొన్ననే మొత్తం పోయింది పూత ఇక కొంచెం కొంచెం ఉంది ఇప్పుడే కాయలు కొంచెం పిందలు అవుతున్నాయి
ఓకే ఓకే మా లేవండి మా ఊర్లో ఉండి విలేజు అంటే మేము సిటీలో ఉంటాము
ఈ సిటీ లో ఉంటే సిటీ లో ఉంటే అదే ప్రాబ్లం అండి డ్రైనేజ్ ప్రాబ్లము వాటర్ కనెక్ట్ రావు అంత ఇరుకు ఇరుకు ఇల్లులు
ఇరుకేము ఉండవండి విశాలంగానే ఉంటే అపార్ట్మెంట్స్ అండి మ
ఆహా నార్మల్గా చెప్తున్నా సిటీ అంటే అలాగే ఉంటది అంటున్నా
ఓకే అవునా
అందులో అందులో ఎవరికి వారే మునా తీరే అన్నట్టు ఎవరి పను వాళ్ళు చూసుకుంటారు ఆప్యాయంగా పిల్చడం ప్రేమ అనురాగాలు ఏము ఉన్నవు అదే మన ఊ ఊరిలోకిస్త బాబాయయి పిన్ని అన్నయ్య అత్త మామ అనుకుంటే చాలా బాగా ఉంటది
ఆ
ఇంకా మీరు దోమలులకు ఏం వాడతారు
చెప్పాను కదాండి మస్కిటో కాల్స్ ఆ ఆల్వుట్
ఆ నేను ఇది ఇట్లా అంటున్నానంటే వేపు ఆకుది కాకుండా రెమెడీస్
నీ తెలుసు చెప్పను నాకు తెలియదు ఇంకా ఇవే తెలుసు
అవునా మేము వేపాకుది కాలుస్తాం అని చెప్పాను కదా అది అది కాకుండా బల్లి ఉంటాయి కదండి బల్లులు
హా లిజార్డ్
ఆ బల్లులకి కూడా ఎష చేస్తామండి కూడా పోతాయి
ఓకే
బాలీవుడ్లు చిన్న చిన్నవి ఊక పడుతూ ఉంటాయి ఇంకా వాడిని అసలు ఎట్ల ధర్మాలు అని నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటానండి దోమలకు కూడా నేను వేపాకుది యూట్యూబ్ లోనే చూసాను
యూట్యూబ్ చాలా యూజ్ అవుతదండి అసలు మనకు వంటలకు సంబంధించి కాగానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతుా
యూజ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి
యా యా హన్ండ్రెడ్ పర్సెంట్ రైట్
మనము చెడువుగా యూజ్ చేసుకుంటే చెడువుగా మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా కదండి
అవునండి ఆ వాయిస్ ఎందు అతున్నా వాయిస్ వస్తు
నవ్వట్లేదండి మా బాబు పెన్ను తోసిిగిస్తున్నాడు నాకు
వర్ద్దని చెప్పండి కొంచం పక్కకు వెళ్ళినండి మీరు
ఎట్లానే చేస్తాడు ఇంకా
అ
తిన్నారా మరి మీరు
తినాలి అండి
ఏం బ క ఏం కర్రీ వండుతారు
పొద్దున్నే వన్ డేస ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అని
అవునా
మీరండి
మేము అయితే బిర్యానీ అనుకున్నాం కానీ ఈరోజు పండగ కాబట్టి ఇంకా వేరే వెజ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం ఆలుూ ఫ్రై సాంబారు అప్పడాలు
ఓకే అండి తినండి ఎంజాయ్ క్యారియన్ ఓకే అండి బాయ్
ఓకే అండి బాయ్